ఆ చెప్పురా చెప్పురా అరే బాగున్నవారా
ఆ బాగున్న మావ బాగున్నవా నువ్వు
ఆ నేన్ బాగున్నరా
ఏం చేస్తున్నవ్రా ఎన్రోజులైతుంది రా
ఎసలు చాం చా సంవ త్సరాలు అయితాంది అసలు నేన్ నిన్ను
చిన్నప్పుడు మనం గోలీలాడుకు కుంటు కుప్పగంతులు ఏసుకుంటూ
ఆబ ఇవన్నీ గుర్తున్నయిరా నాకు నాకు ఇయ్యన్ని ఎట్ల మర్చిపోతరా, గోలీలాడినం. అంత అసలు చాన అసలు మా మెమరీస్ చాలా ఉన్నయి
అరే చాలా మెమరీస్ అసలు చాలా ఇయర్స్ అయిపోయింది మనమ్
చాల ఇయర్స్ యింది మనం కలవకనే
ఏం చేత్తానవ్ ఒకసారి రారా కలు
కళ్దాం రా కళ్దాం ఇక్కడున్న ఏటూ బయటున్నరా నేను ఇక్కడ వేర్ ఊ ఇక్కడ జర్మనీలో ఉన్న
ఒక జర్మనీలో ఉన్నవారా
ఆ
ఓగుడ్ మ్యాన్ చాలా డెవలప్ అయ్యావ్ రా ఫ్రీబడీ కి నిన్ను చూస్తే అపర్ కి
అదే అదే కొచ్చం ఇక్కడ ఎంతైన మన ఇండియా ఇండియానే
అక్కడే సెట్లయ్యేది రా
నాదేముంది లే అందరూ మంచిగా చల చెట్లేదు అందరు సెట్లయ్యారు బానే నువ్వు కూడా ఆ అదే అదే
అందరం
అవును
అన్న కూడా ఆటలుతులేమమ్ ఆట
ఆ
ఆ కాని
అన్ని గుర్తున్నాయి నాకు ఆటలన్నీ మన ఆటలు
టనే
మనం కబడ్డీ ఆడేటోళ్ళం క్రికెట్ ఆడేటోళ్ళం
ఎక్కడ్
గుర్తున్నా బాగుండు
క్యా క ఎండల కూడ ఆన్నము మళ్ళా అన్నంకా
అన్నీ గుర్తున్నాయిర నాకు
సరే
మీకు
తొక్కుడు బిళ్ళ కూడ ఆడినం
ఎందుకు ఆడను
ఇ పంచివ మోట్
పిచ్చు బంత నను పిచ్చు కాంక్రీటు కొట్టగర పడేను సు ఇచ్చ క ఎవ ఉళ్తే మడు కినబటిడద వాడుగు
చేంజ్ కనవడ్డుంది పొలంకాడ ముక్కుండు
ఇంకా ముగ్గురు కలిసిల్లా పండ్లు కూడా కుక్క పను లేక్కుంటుంది కొంచెం వాంది వాళ్ళు నాకు తెలిసి రారు వాళ్ కూడా బాగానే డెవలప్ అయిండ్రా
డెవలప్మెంట్
చాలా డెవలప్ అయింద వాడు చ్చెందులే ప్రమోట్
అవునా
చాలా
ఏమో ఆ
అదే
మరిట్టా
అవును అవును రా జరా ఏం జేస్సన్నావ్ ఏంది మ్యాటరుందా
ఏరిగిద
అ ఎండలు ఎండలు వాడతాన ఎటు పోగురా స ఫుల్ ఎండోలు ఇక్కడ కూడా ఇక్కడ మా దగ్గర కూడా ఇక్కడ ఎండలు బాగ కొడుతున్నాయి
అవునా
అవు
ఎండలు ఫుల్లుండా ఫుల్ డాయసలుకు
ఓసలు గోరం మసలు ఇ్య ఏం చెప్పలేకపోతునా మేము
చెక్కుపోతుంది ఎండలు
ఇంకా చేసుకుంటే బతుకుడ ఎండలా పోవాల్సిందే తప్ప అ ఏం చేస్తుంది ఇంకేంటి విశేషాలడా
ఏ ఇ మనకు మనకు మన పల్లెటూరు అలవాటు అయినంత ఇక్కడ అలవాటు కావట్లేగా
అంతే మన మన పల్లె
ఉ మన ఊరు మనదేదంట
ఉ హూ మనలు ఇక్కడ నలభై ఐదు పది మంది వతారు పిలితే అక్కడ రాలె ఎవరు.
ఇక్కడ ఎవ్వరిది ఎవరి స్వార్థం వాళ్ళది ఇక
ఎవరు స్వార్థం వాళ్ళదే
అక్కడైతే మనం పది మంది ఉంటు మన స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు.
ఊ అంతేగా
ఇద్దరుగా
ఒక్కడు ఎట్లుంటాను రాడ
ఏట్ల తప్పదు రగా
ఉండాల్సిందేంట
కానీ ఇండియాకి వస్తానండి, నేను తప్పకుండా మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్లో.
వాఅంగు టైమ్ కీ ర రా తొందర పార్టీ చేసుకుందాం మనం
ప్లోరా పంచ్ మనం మన ఫ్రెండ్స్ అందరం సమావేశం చేసి
అం వైశమ్ అయి
అందరం ఒక దగ్గర అయి
ఉమ్ చేసుకున్నాం
ఇక్కడ పొలం పనులు ఎట్లాన్నాయి
ఏ ముందరా ఇంక నార్మల్ ఇంకొక వర్షాలు పడ్డాక వెళ్తాం పొలాలంటే ఎట్టుందిరా స్టడీస్ రెడీ చేస్తున్నావా వర్క్ కాడా
ఈ స్టడీ వర్క్ కూడా
ఉండు ఇ రెండు మేనేజ్ చేసుకో
పదండి ఇంక చూద్దాం. పార్ట్ టైమ్ చేసుకొంటా అదేం గ్రేట్ రా నువ్వు పలెటూర్లో నీకు అక్కడ నీకు అక్కడపలెటూర్లో నీకు సొంతఊరులో నీకు సొంత ఉద్యోగం డబ్బు సంపాదించినా అమ్మనాన్న ని చూసుకుంటావు నువ్వు. ఇక్కడ నాకేం ఉందర
మన వచ్చి సర్పోట్లరా మన జీతానికి మనకి
వచ్చి అమ్మానాన్నని చూసుకో ఇంకా చాలదు నీకు ఎంత జీతం వస్తది నీకు ఇంక
అంతేలే కాని దేనికైనా డబ్బు మ్యాటర్ గా
డబ్బు డబ్బు డబ్బు ఉంటద డబ్బులు ఉం నట్ ఉంటది ఫస్ట్ ప్రేమ ఆత్మ రెండు బర్గ
అంతేలే ఏదో పర్పస్ ఏదో చేయాల్సి వస్తుంది అంతే ద ఇచ్చి ఏం మైండ్ పాతుపా తిన్నవారా
హ్మ్ ఇందకే లేచను రా ఇంగ రెయ్ ఎక్కువ సద్వకు ఇక పడుకోవాలి ఇక
పడుకోవాలన్నా
ఇక మనకీ తెలుసుగా ఇక అక్కడికి ఇక్కడికి కొని హవర్స్ తేడా ఉంటుందని
ఆ అదే అదే అదే
టైమ్ ఎంత అయితంది ర అక్కడ
టైమ్ ఇక్కడ పన్నెండు అయితుంది రా పన్నెండు
పన్నెండు అయితుంద
హ్మ్
ఇక్కడ కూడా అయితుంది ఒక సెవెన్ థర్టీ అయితువుంది
ఓయ్ అవునా
అ
హ్మ్ ఇంకేంటి పరిస్థితులు ఎట్ల ఉనాయి ఆడ ఓకేనంతా మీ హ్మ్ వాతావరణం ఏమైనా ఇబ్బంది అయితే చెప్పేసే ఏమినుంటే
పో
అక్కడ మనోలు మనోలు ఎవరైనా ఉంటే సెట్ చెయ్యి అక్కడ
అదే
నికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఫోన్ చెయి మొహమాటం లేకుండు అడుగు
ఏమి మొహమాటం నితో సిగ్గులేకుండా
హమ్ము అంతేలే మామ
ఎట్లా
ఫోన్ చేస్తుండు అపుడు అపుడు రమన్నానా
ఎంట్ర ఆ చేస్తా ర రోజు ఒకసారైనా కాల్ చేస్తారు
అవునా ఏం చేద్దాం చేయాల ఏదో ఒకటి చేసుకని చేసుకొని ఉండాలి మనం
అంత ర అంతే రా
ఇక్కడంటవా మనోళ్లు అందరు కలిసి ఫ్రెండ్స్ తో టి నైట్ అయితే సి సిటింగ్ ఎస్తున్నాం అటు ఇటు తిరుగుతున్నామ్
నాకు ఉరికి ర బుద్ధి అయితంది రా
న్యాను నిన్ను ఒకని మిస్ అయితునా అప్ప
చాలా మిస్ అయితున మన ఇండియాని
యా యా నువ్వు ఒక్కనవి ఉంటే బాగుండు తినా హ్మ్ నైట్ గ్యాదర్ అయ్యి చిన్న ఏదో ఒకటి వింది చేసేసి తినేసేటోలు హ్మ్ మ్మ్ ఎలా ఇగ అందరు పెద్దోళ్ళు అయిపోయిళ్ళు కొంచెం ఎక్కువ పరిచయం కూడా అయితేలేరు ఈ మధ్య
ఆ
ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యల ఎవరి పని వాళ్ళకే ఉన్నది
అవున్రా
ఎవరు కలిసేటట్లు లేరు ఈ మధ్యల అందరి ఎవరి వర్క్ వాళ్ళదే
అవునవును అదే
మ్మ్ అంతే కదా ఈ రోజు ఎవల్ది వాళ్ళు పని చేసుకోవాల్సిందే ఎ వాళ్ళు మీట్ అవ్వరు కదా ఇప్పట్లో ఏం చేద్దాం తప్పదిగా హ్మ్ భూమికే ఏ ముందిరా
అందరు బాగున్నర్ర మన మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు
ఎవరు
ఆ
వాడు ఫ్రెండ్ గాడు ఒక్కడు అక్కడ చేస్తున్నాడు ఒకడు ఇక్కడ చేస్తున్నాడు
హ్మ్
ఒక్కొక్కడు ఒక్కొక్క కాడికి బతకాలి కదా
అంతేరా
ఫ్యామిలీ కోసం ఎవరైనా కష్టపడాల్సిందే హ్మ్ అంతేలే ఎం చేద్దాం తప్పదు
ఆ కర్రీ వండుకున్నారా ఇప్పుడు నువ్వు
ఇంకా నేనే కదరా వండుకోవాలి
ఇంతేనా
ఫనిజవతి
అర స్వన్నాణ హచ్చారను
ఆ వచ్చురా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా
ఓ అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నావా
పిగరే పిజ్జా బర్గర్ల్స్ అన్ని అంటే మన పల్లెటూరు లెక్క మన పప్ప్ పులు అవకాయాలుండవుగా
అంతే అంతే నేర్చుకున్నావ్ అయితే
నేర్చుకున్నారా
మ్మ్ అన్ని కర్రీస్ డిఫ్ డిఫరెంట్ ఐటమ్స్ నేర్చుకున్నావా ఫుడ్ అవునా సరే వచ్చినకంచెలి వచ్చినాక్క హు ఉండాలి మరి నువ్వే
ఏన్ నినే వండుతారా నినే వండు అ
ఉ అందరు ఒక సారి సిట్టింగ్ చేసినక్కానే నువ్వే జార సత్తం ఎట్లాఉంటుంది టేస్టింగ్ ఎట్లా ఉందొ
ఏ బాగుంటదిరా అసలు మనకు నేను అక్కడ పా వచ్చి చక్కెన్ కూూర వండితే వాళ్ళు అసలుకి అసలు వదలలేదు అసలుకి టూ డేస్ నా రూలునే ఉన్నారు అందరూ
అవునారా
హు అసలుకి చాలా మంది మా కంపెనీ వాళ్ళందరూ అందర నా దగ్గర ఉన్నారు మా మా మేనేజర్ మా మేనేజర్ సార్ కూడా చిన్నది
ఓరిని అవునా ఇంత గ్రేట్ రా నువ్వు చాలా ఎంప్రూవ్ అయినరు అప్పటికి ఇప్పటికి
ఏ నేర్చుకోవాలి కదరా
జల్ది నేర్చుకోవాలి నేర్చుకోవలి మామ తప్పదు కదరా గ్రేట్ మామ ఎంతగానం చేసినవు అంటే గ్రేట్ ట్ ఎట్ల మామ యూట్యూబ్ లో నేర్చుకున్నావా చూసి నేర్చుకున్నా ఇంటి కాడ అమ్మ నేర్పిస్తుందా టనేచుకున్నావా
ఇంట్రా